హలో
హలో
ఎలా ఉన్నారు
బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే కంపెనీ నుంచి వచ్చినాం
ఆ తిన్నారా
ఇంకా లేదు మాకి సెవెన్ థర్టీ కి పెడతారు డిన్నర్ మాకు సెవెన్ థర్టీకి డిన్నర్ పెడతారు
ఎంటి
సెవెన్ థర్టీకి డిన్నర్ పెడతారు
ఆ అంటే మీరు ఆహా ఇంక లేదు మాకు కూడ ఎట్ పెడతారు ఫుడ్డు ఇంట్లో అందరు బాన్నార హలో హలో హలో హలో హలో హలో